హలో
ఆ అక్కా
చెప్పు రా
లవ్వు గివ్వు అన్ని పువ్వు ఇప్పుడు నన్ను అర్థం అవుతాన్నయి
అప్పుడు ఇప్పుడు సిట్యుయేషన్ వేరే
ఇప్పుడా ఇప్పుడు సిట్యుయేషన్ వేరు
రీసెంట్ గా ఇప్పుడు మా ఊళ్ళో నుండి కూడా ఇద్దరు వెళ్ళిపోయారు చెప్పి రండి చె
ఆ కాదక్క ఉప్పురి పెళ్ళయిందట కదా వాళ్ళ అమ్మమ్మ మళ్ళ ఇదే మర్చిపోయాను ఇది కూడా బా టైం పాసయితది ఇలా మాట్లాడితే
అవునవును
అది ఎవరు విజిగల్ల ఆమేనట్ట కదా మా ఉప్పర పెళ్లిస్ డి వాళ్ళమ్మమ్మళ్ళోది ఉప్పరి పెళ్ళెనట
అవును
మొన్న టూ డేస్ బ్యాక్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉప్పలమ్మ పెట్టుకుంటున్నారని వచ్చి మళ్ళీ రిటర్న్ దోరైతే వస్తాము అది ఇది అని అంటే లేదు ననే హళ్తాననే చపరిపల్లి నుంచి స్టార్ట్ అయినాక మళ్ళ సాయంత్రం ఫోర్ ఫైవ్ కి కాల్ చేస్తే ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని అంటే ఇ దోలాడిల్లట కదా
అ
తర్వాత వాళ్ళ ఇంటి పక్కన ఎవరో బాబాయ్య ఎ ఇరట అయినా ఆయనను పెళ్లి చేస్తారు కా లేత ఆకు వచ్చిందనమాట అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ నర్సరీకి వెళ్తుంది అనమాట
ఆ
ఏ నర్సరీకి వెళ్తే ఇప్పుడు బిజుగల్ళ అన్నీ అటుకొస్తాకే ఉంటాయి అనమాట ఇల్లులు ఇప్పుడు విజ విజిత వాళ్ళ ఇంటి సైడ్ అనమాట నర్సరీ కూడా లోపలికని ఉంటది అనమాట అయితే అటు వెళ్తే ఆ రోజు టాక్ వస్తే చెప్తున్నారు అనమాట ఇట్లా భయక పెట్టినట్ట ఇట్లా అమ్మాయి కనబడతలేదట లేచిపోయిందట పెళ్ళి వేసుకుందట బాబాయ్ వస్తంది బాబాయ్ వస్తు వసుకుా బిచ్చినమోహంది అ అనుకున్నా
బాబాయి బాబాయ్ అకుంటనే బాబాయి తోటీ తరుగుతాంటది ఎప్పటికీ
ఆ
ఉమ్ అంటే ఇవి ఇప్పుడు కొత్త కొచ్చింది కాదు అది ఆల్రెడీ ఐదారు సంవత్సరాల కానుంచి జరుగుతనే ఉంది వాళ్ళందరికి తెలుసు ఆల్రెడీ స్టోరీ తెలిసి కూడా అమ్మాయికి సంబంధం చూశిన్రు సంబంధం చూడంగనే పెళ్లే చేస్తట్టున్నరు అనుకోని ఇగా పెళ్లి ఉన్నది ఇప్పురి పెళ్లి దగ్గర పెళ్లి చేస్తా అనుకుంటా వాళ్ళిద్దరు అక్కజలల్లు ఇద్దర్ వచ్చిరన్నట్టు ఒక్కతేం రాలే
ఆ
అక్కజల్లలు ఇద్దరు వచ్చింరూ కతం తనిటు వచ్చిందటా ఇగ ఈమె మధ్యల్నే
మద్దెల తప్పిస్తే మరి ఎడుపోతున్నవే ఇంకా తనని అడగాలే కద అక్క
వాళ్ అక్క ఎందుకు అడుగుతది వాళ్ళ ఆళ్ల చెల్లెందుకు కడుగుతది చెల్లె పెద్ద ఇంక పెద్ద అదేనే
అవునా ఆహా
దగ్గరుండి తోలిందే చెల్లాయే
వామ్మో
మ్మ్ అక్కపోతది తమ్మున చెల్లకు కూడా పోవచ్చు అని చెల్లెది కూడ ఉన్నది ఇప్పుడు లైన్ లో మళ్ళీ
ఆహా
అట్ల అక్కను మెల్లగ తోలితే తర్వాత నెక్స్ట్ నేను పోతాన్న ప్లాన్ మీదా తన దగ్గర సెల్లూ కూడా ఉండదు దు
పెద్దమ్మ దగ్గర లేదట కదా
ఆహా పెద్దామే దగ్గర లేదు చిన్నామే దగ్గరనే ఉం సెల్లు అయితే పెద్దమేకు సెల్లు లేదు కదా నాకు మాట్లాడానికి ఇబ్బంది అయితది అని మొన్న సంబంధం చూసిర్రు కదా ఆయన ఇరవై ఐదు వేలు పెట్టి సెల్లు కూడా కొనుక్కొచ్చిండు
ఆహా
స్తే వాళ్ళ అక్కట పిల్లగాని వాళ్ళ అక్క తీస్ తీసుకొచ్చి హన్మకొండల్నేమో ఆమె ఇస్తానంటే ఆ ఈమె ఇగ జంప్ అయింది కదా వీళ్ళ చెల్లె పోయి ఆ సెల్లు తీసుకుందట సెల్లు తీస్ కొనీ అక్కా పెండ్లికి పోయింది నేను తీసుకోబోయి అక్కకి ఇస్తా అని చెప్పీ తను తీసుకొని వచ్చింది అన్నట్టు ఇక్కడికి మా ఊరుకు తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గరనే ఉంది ఇంకా అబ్బాయి వాళ్ళకూ మరి తెలవొచ్చు ఈ చాన్రోజులు అయితాంది కాబట్టి తెలివచ్చు చెప్పొచ్చు
ఉమ్
ఉమ్ సెల్లు మరి ఇచ్చిర్రో వీళ్ళ దగ్గరనే ఉన్నదో వాళ్ళు కూడా అబ్బాయి వాళ్ళు మస్తు మంచోలటా అసలు
ఐదు వేల కట్నమే ఏమో పోసిల్లట కదా
ఐదు ఆ వరపూజ పోషిర్రు ఐదు వేలు అర ఎకరం భూమి రాసిస్ తం రెండు తులాల తాడయితే తాడు పెడతాం అని అంటే వాళ్ళు కూడా ఇగా కొంచెం మరీ బాగ ఉన్నోలేం కాదట కొంచెం మాములేనట అట్లా అయినాగాని అమ్మాయిని బయటికి వెళ్ళకుండ చూసుకుంటాం అ ఇదని కూడా చెప్పిర్రటా వాళ్ళు
ఆ
చెప్తే ఈ అమ్మాయి కూడ అన్నదటా ఆ అంటే ఇప్పుడు ఈ లేచిపోయిన అబ్బాయి వాళ్ళ అన్నయ కూడ చానా రోజుల్ నుంచి మ్యారేజ్ అయితలేదు అక్కడ అమ్మాయిలు బాగున్నరంటే ఈ మా తోటే ఈ వీళ్ళతో ఆయనే ఇచ్చిండాట వరపూజ పోయడానికి డబ్ ప్పురుగూడ పోయి వర పూజ పోసి చ్చి ఆడ అమ్మాయి ఇట్లుంటే నేను కూడా చూసుకొని వస్తా అని పోయిందట పోయి వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని పట్టుకొని కూడా అన్నదట కదా బాబాయ్ బాబాయ్ నువ్వు అక్కడ నుంచి పిన్నిని తెచ్చుకుందువు నేను ఇక్కడ నుంచి అక్కడికి పోతా బాబాయ్ అని కూడా చెప్పిందట
ఉమ్
అన్ని చెప్పింది అన్ని చేసింది లాస్ట్ క వస్తారకే కతం తమ్మున్ని తీసుకున్నది జంప్ అయింది అట్లున్నది ముచ్చట్ త
వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారక్క మరి
ఆ ఎవరి తోటి ఆహా లేదు అయితే మొన్న మ్యారేజ్ చేసుకొని అంటే ఇంతకు ముందు మాకు తాడ్వాయిలుండే పోలీస్ స్టేషను కానీ ఇప్పుడు ఇక్కడ మేడారం దగ్గర అయింది అయితే ఇక్కడికి వాళ్ళు మ్యారేజ్ చేసుకొని అక్కడ నుంచి అమ్మాయి అబ్బాయి ఇద్దరే వచ్చిరట ఇక్క నుండి అబ్బా అబ్బాయి వాళ్ళ పేరెంట్స అమ్మాయి వాళ్ళ పేరెంట్స అక్కడికి పోలీస్ స్టేషన్ కకి వెళ్ళారట వెళ్ళాక ఈ అబ్బాయి ఏం మాట్లాడట్లేదట అన్నిటికి అమ్మాయి అసలు మాట్లాడదు అంత పిచ్చి పిచ్చే ఉంటది అమ్మాయి కూడా అసలు అంత ధైర్యంగా ఇట్ ఎట్లా మాట్లాడింది ఎట్లా చేసింది అయితే వాళ్ళ అనటగా కదా ఏంది వరుస లేకుంటడా ఏమి లేకుంటా గట్లా ఎట్ల అయితే అట్ల అయింది ఏదో చేసింది తప్ప అయింది కానీ సపరేట్గా రాండి ఎవరి ఇంటికిళ్ళ బోదురు రండి అని ఇక వాళ్ళ పేరెంట్స్ అంటే ఎందుకుొస్తా మేను రానే రాము నేను బాబాయ్ అనే పిలిస్తా ఆయన తట ఉంట ఆయనతోటి సంసారం చేస్తా కానీ నేను ఇంటికి రానేం రాను అని ఇక డిమాండ్ గా మాట్లాడుతుందట అంటే మా ఇంటికి రావద్దు మా ఇంటి కాదు గలవా దాటవద్దు మీరు ఎప్పుడు సచ్చిన కింద లెక్కేసినాం మేము గంతే అని అంటే అంతే పోరు మీరు రామ్పోండి మీరు రావాలని ఏమన్నా ఉన్ మేము అసలే రావు మేము ఇట్నే బతుకుతాం ఇట్నే పోతాం అంటే వర్సవాయి లేకుండా అట్లా చేసుకున్నావు నీకు ఎట్లు ఉన్నది అని అంటే నేను అట్లనే పిలుస్తాయనను బాబాయ్ అనే పిలుస్తా ఆయనతోటే ఉంటా ననే అంటాందమాట
ఆహా
అంటే ఇగ పోలీసు సోల్లు కూడా ఇప్పుడు ఆ మధ్యలో వైష్ణవి ది అట్లా జరిగింది కదా
అవునవును మొన్న రీసెంట్గా జరిగింది
అయితే ఇప్పుడు గిట్ల జరిగింది ఇట్లా అయింది కాదమ్మా నువ్వు ఏమ అనుకుంటాన్నావ్ అసలు ఆ అసలు ఏం చేసుకొని బతుకుతావ్ అనుకుంటారు మీరు తల్లిదండ్రులు రమ్మంటే రాను అంటారు గట్లా జరిగింది ఆమె గంత సీనియర్టీ ఉండి కూడా ఆమెను గట్లా చంపిరు ఆ తల్లిదండ్రి తల్లి కూడా ఉండి కూడా లోపట రూమ్ లో చంపింది కూడా తేల్వకుండా చంపిండు ఆయన మీరి ఇప్పుడు తల్లితన్ వద్దంటే మేము వెళ్తాం ఎక్కడికో వెళ్తాం ఎక్కనో బతుకుతాం అంటారు మరి రేపు నిన్న కూడా అట్ల చంపితే ఏం చెత్తవ్ అంటే సంపని ఆయన చేతుల్లో పానం భూతమైనయి నన్ను ఏం చేసినా మంచిదిగా నేను ఆయన తోటే ఉంటా ఉంటుందట మ్మ్ అసలు ఆమెను చూస్తాంటే కదా ఈ ఏమన్నా నా అస్సల్ అరె నా గిట్లున్నది ఏంది అసలు అని మనకు అట్లా అనిపిస్తది ఆమెను చూస్తే అంత ఎడ్డి ఆ అమాయకం అట్లుంటది అసలు అలాంటిది గిట్లా మాట్లాడిందంటే మేమే షాక్ అయితానం అసలు
అవును అసలు అసలు మొన్న గి వైష్ణవి అయితే గోరం అక్క అసలు
బ ఎంత ఘోరము ఇంకా వైరల్ ఏ అయితాంది
ఆ అసలు ఎంత వైరల్ అంటే అంత వైరల్ అసలు మళ్ళా ఇప్పుడు ఇట్లా ఇట్లెందంట ఒక్కసారి కీర్తి సురేషానే కీర్తి సురేష కీర్తి కీర్తి ఒండ్లీ కీర్తి డాక్టర్ నేఅంట ఆమె అప్పుడు ఆమె దాని కూడా రేప్ కేసులో చంపిలి కదా
ఆ ఆ
దాన్ని ఎట్లా అయిందో వైరల్ ఇప్పుడు దీన్ని అట్ల అవుతుంది వైరల్
అవును
అది డాక్టర్ డాక్టర్ అన్నప్పుడు జం పిల్లో
ఆ అవునవును అదే కదా ఏదన్నా ఒకటి మనకు ఇప్పుడు యూట్యూబర్ కాబట్టి అంత సే ఉన్నది ఆమె డాక్టర్ కాబట్టి ఆమెద ఆట్లా అయింది. మనలాంటి వాళ్ళలకు ఏం గుర్తు తప్పులేదు కాబట్టి మన వాళ్ళ అలాంటి వాళ్ళు ఏమైనా అంత రాదు అంత వైరల్ కాదన్నాడు.
అవును యూట్యూబర్ అయేసరికి ఫుల్ ఫాలోయింగ్ ఉండే ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు కూడా సీరియస్ గా ఉంది కదా వాడు కూడ సీరియస్
అసలు వాని మీద చెయ్యి కూడా చెయలేదంటే మరి ఎందుకు అట్లా సీరియల్ అయిన నటిస్తాన అంటారు చాలా వరకు
అసలు ఉంటాడు అసలు పాపం ప్రెగ్నెంట్ త ఉన్న కూడా ఉందామె అయితే అసలు ఎంత ఆలోచించకుండా చంపిన వాడు అయితే ఎంత బాగుంది అక్కామె మళ్ళీ
అసలు ఆమెను ఆయన్ని ఎందుకుంత ట్రీట్ చేస్తారు ఒక్కసారి ఓడి సిండి అన్నట్టు ఒక్కేసారి వేసి పడేస్త అయిపోయేదానికి హాస్పిటల్ తీసుకపోడ మనకి ట్రీట్మెంట్ చేయి ఇదంతా అవసరమా
అవును
దొంగ బడ్కవ్ ఇలాంటి సంటలు ఉండనే ఉండదు భూమి మీద వాళ్ళ పదమూడు మంది అన్నదమ్ములట ఆ ఒకట చెల్లే ఈ పదమ పదమూడు మంది అన్నదమ్ములు గంత తొంత సొంత తోడ పుట్టినళ్ళలే అంత పట్టించుకోరు కానీ వాళ్ళు పద పద్మమూడు మంది అయినా నా చెల్లె నా చెల్లె అని అసలు ఆ బొంద మీద వండుకొని లేస్తారు ఏమన్నా
అవును వాళ్ళ సొంతంగా ఓన్గా ఇద్దరరు అటక్క వాళ్ళ ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎట్లా పుట్టిన వాళ్ళకి మొత్తం అబ్బాయి లేన్నట జం లేడీస్ ఎవ్వరు లేరట
అవునవును అదే అందుకే పదమూడు పొత్తుల ఒక్కతే ఆడపిల్ల కాబట్టే వాళ్ళ అంత ప్రేమ
అవును మళ్ళీ ఆమె లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు కూడా అసలు తనకి ఇష్టం లేదట కాకపోతే మీరు సస్తా బస్తా అని మందు అయినప్పుడు వాళ్ళ అమ్మ బాగా సపోర్ట్ చేసిందట నాచేత ఇ ప్రాణం బో ఎందుకు చేసుకుంటామ్మా తర్వాత వాడే మారుతాడు అదిదని చేసుకుందట
ఉ చేసుకున్నా ఇప్పుడు తన పానమే తీసే
తన పన తీసేవాడు ఇంకా ఇంత పెట్టుకని మంచిగా డబ్బులు ఇచ్చుకుంటా చేసుకుంటా ఉంటే అసలు ఈ ఘోరం అసలు అదే వాడైతే
ఒక ప్రెగ్నెన్సీ అన్నా కూడా కొంటా అట్లా చేసిండు ఫస్ట్ సార్ ఒక ప్రెగ్నెన్సీ తీసి తీపిచ్చిండట
వి కదా నీక ఎందుకని తీపించిండట
కానీ ప్లాన్ చేసి మడ్దర్ చేసారంటే ఏమన్నా అసలు
అసలు మడ్డర్ చేయడానికి దైర్యం కావాలి కాదక్కా అసలు ఫస్ట్
అవును ఎంత ధైర్యం ఉండాలి గి ంత ముళ్ళ కూచ్చుకుంటేనే వామ్మో వాయో అంటాం. అలాంటిది యాద్ అసలు వాడికి ఇట్లా పానం ధరిచ్చింది ఎట్లా చేసిండు
అవును
న్యాయామ ఇదాయ్ పసలు లవ్ మ్యారేజ్ అయినా మంచిగా సరే అయితే మతి లవ్ చేసినావు కదా అని కూడా అందరు ఒప్పు కొని మరి దగ్గరు ఉండి అందరు మ్యారేజ్ చేసిండ్రు
అవును
హ్మ్ అట్లా కూడా వానికి విశ్వాసం లేకపాయ
అవును వాడు ఇంకో అమ్మాయిని ట్రాప్ చేసిండు కాబట్టి వాడు దీన్ని చంపిండు అక్క లేకపోతే చంపకపొవ వాడు కూడా
గాదే ఫోన్లు మాట్లాడతాను ఇట్లా చేత్తాండు అట్లా చేత్తాండు ఇంకో అమ్మాయి ఉన్నదని చెప్తుంది కదా
హ్మ్ ఉ ఇది బాగా వైరల్ అయితాంది ఇంకా నడుస్తూనే ఉంది అది బాగా ఇంకా వైరల్ అవుతుంది అన్ని ఫోన్ లో కూడా
ఊ
నార్మల్ గా వానికి ఉరి శిక్ష తీసేదాక వాళ్ళు అట్లె వైరల్ చేస్తూనే ఉంటారు ఇక
అయితే ఇప్పుటొ ఉరి శిక్ష వస్తారు కావచ్చు అనుకొని ఇట్లా నటిస్తానట్టు నడివాడు కూడా
అవును
అసలు వా ఇప్పుడు నలుగురు అంట నలుగురు పొత్తుల అట్లా అయింది కాబట్టి నలుగురిని ఒక్కటేసారి ఊరి శిక్ష వెయ్యాలి
అవును
టెంపర్ సినిమా లో గానుక వాడు ఎట్లా చేత్తాడొ అట్లా చేయాలి వీళ్ళని కూడా
హహ
అట్లా చేస్తేనన్నా భయం వత్తాదా అంటే ఇంకా ఇంకా రెచ్చిపోతారు కానీ తగ్గరె
ఇప్పుడు నార్మల్ గా మళ్ళ మోడీ గాడు పెట్టిండు కదా అక్క లవ్ మ్యారేజ్ కు చేసుకుంటే జర్మానా అని పెట్టిడు కదా
ఏం జరిమానాట జరిమానా ఎవలు కడతారట జరిమానా ఎవలు చేస్తారట
అట్లా ఇప్పుడు లవ్ మ్యారేజ్ జరగకూడదు చేసుకోకూడదు అని పెడతారు ఇగ
ఎట్లా చేసినా ఏం చేసినా జరిగేది జరుగుతూనే ఉంటది నడిసేది నడుస్తు
మర్త్తనే ఏ ఉంటది ఎవడత ఎవడ తొడక్
ఎవ్వరు ఆగరు అంత వేస్ట్